వస్తే ఆప్
హలో బావున్నారా
బాగున్నాం మీరెలా ఉన్నారు
నేను బాగున్నాను
ఏంటండి విశేషాలు ఎన్నాళ్ళకో గుర్తొచ్చినట్టు ఉన్నాం మేము
హ్మ్మ్ అవును మీ ఊర్లో మిర్చిను గోంగూరా అయి బాగా పండుతాయి కదా
ఆ మాకు అది పెట్టిన పేరండి మా ఊరి పేరు వచ్చిందంటే గోంగూర మిరపకాయలు అసలు ముందు టాప్ అనమాట
హుమ్ ఇప్పుడు సీజన్ కదా బాగా వస్తుంది అనుకుంటది
హ్మ్మ్ ఆ అసలు మెరపగాయి అరిపిస్తారు మా కారం గుం మా ఊరు కారం భూమ్ మొత్తం తం వినపడతది
మీ ఊరిలో కారం తిని అరిస్తే భూమి మొత్తం విన పడుతది అంతేగా
అ చమత్కారం హాస్యం హాస్యం
మరి కారం తింటే అరిసేది ఏంటండి ఆ మరి మీ ఊరి కారం తిని అరిసేది
మా ఊరి కారం యొక్క పేరు దేశమంతా వినపడుతదని
హ్మ్మ్ అట్లే ఉంటది కూడా న్యూస్ లో టీవీ లో చూపించారు బాగా పండి ఈ సంవత్సరం
హ్మ్మ్ పండిద్ది మరి ఆ మాత్రం లేకపోతే ఎట్లా ఆ మన దగ్గర పత్తి పండిద్దండి పత్తి ది మొక్కజొన్న
హుహు హామ్
శనగ ఎక్కువ ఇయ్యే వేస్తారు ఉ ఎక్కువయియే ఏస్తారండి
హ్మ్మ్ మీ ఊళ్లో స్కూల్లు హాస్పిటల్లు ఉన్నాయా
స్కూల్లు హాస్పిటల్ తో పాటు పబ్బులు సినిమా హాళ్లు పెద్ద పెద్దయి మీ కళ్ళు చ చెదిరిపోతాయి వర్మ అన్నట్టుంటాయి
అయితే డెవలప్డ్యా అనమాట మీది బాగా అభివృద్ధి చెందిన ప్ర
మావులుకి కాదండి
మ్మ్
అట్డుంటది మరి మా ఊరితోని
భోజనం అయిపోయిందా
లేదండి తినాలి
మీరు అయిపోయింద
బట్టలు కొంటకుందాం అనుకుంటున్నారు అది మా అబ్బాయి కోసం వెయిటింగ్
మా అంటే ఆ మీ అబ్బాయి చెప్పండి మీ అబ్బాయి కదా అంటున్నారు ఇక
మా అబ్బాయి కోసం వెయిటింగ్ అ
ఆహా
వెయిటింగ్ వస్తు
ఓకే అదా
హు
వినిపించిందలా అండి
మ్మ్ ఇంకేంటండి బట్టలు ఎలాంటి బట్టలు వేస్తా మీరు ఎలాంటి బట్టలు వేస్తారు మీరు
బయటిక వెళ్తే జీన్స్ ప్యాంటట్ అండి టీ షర్ట్లు ఎక్కువ వాడతాము తర్వాత చొక్కా ఆడుతా తకువ
మ్మ్
కాలం కాబట్టి మొత్తం చేతులు ఉండే షట్లు వేసు కోవాలి టీషర్ట్లు గానీ
అవును ఈ ఎండకి కొంచెం తెలుపు రంగుతు ఎండ పడకుండా
ఆ
చల్లగా హాయిగా బావుంటుది
అదేలేండి
ఇంకేంటండి హలో ఇంకేంటి సంగతిలో మరి వాళ్ళు ఎలా గడిచింది మీ రోజు
ఆ ఏం చెప్తాములేండి రోజులు అట్లా గడుస్తూనే ఉంటాయి
హూ
ఇవాల్ మా అమ్మని షాపింగ్ తీసుకెళ్ళి సరిపోయింది ఈ యొక్క పూట అంతా
హు షాప్
మా అమ్మ కు గుంటూరు అంతా తిప్పాలండి షాపింగ్ అంటే ఏ షాపింగ్ అంటే ఈ ఇది మా చుట్టాల అబ్బాయిది పెళ్ళటి వచ్చిందండి ఆ దబ్బకి షాపింగ్ చేయాల్సి వచ్చింది మ్మ్
ఓకే
ఏంటండి ఏంటి మీరేం మాట్లాడట్లేదు
చాలా మంచివారు అనుకుంటా మీరు అ చక్కగా మీ అమ్మగారిని బజార్కి తీసు కె ళ్ళారు
హ్మ్ మేం మంచోలమే అండి
ఇంకేం ఇంకేంటి
ఏ ఉందండి మీ అమ్మాయి విదేశాల్లో ఉంటుందని విన్నాను ఎట్లా ఉంది హలో
పొద్దున్నే లేచి బట్టలు ఉతికి అంట్లు కొత్తయి మారే వాటికి విదేశాల్లో నాయకుడు మారాడు కొత్త అక్కడ విదేశాల్లో నాయకుడు వచ్చాడు కొత్త నాయకుడు హ్మ్
అలా అంటారా
ఆ
ఆ
ఇంకా అందుకని పరిస్థితులు అయి అంటే చాలా క్లిష్టంగా ఉన్నాయి పాపం మా అమ్మాయికి ఇంకా జాబ్ రాలేదు ఇంకా వచ్చేద్దాం అంటంది
ఆ
అదే ఇంకా వచ్చేయి అంటున్నాను నేను కూడా
ఆ అంతే చెప్పేయండి రమ్మని ఇంకెక్కడ ఉంటది ఉద్యోగం రాలేదు
అదే కదా ఏ ఇదే చూస్తున్నాం ఇక్కడ లేవు ఉండి మనకి ఉద్యోగాలు ఇక్కడ కూడా లేవు పిల్లలు పాపం బాగా సఫర్ అవుతున్నారు చదివిన చదువుకిను ఉద్యోగానికి సంబంధం లేక ఉండా పోయింది
అయ్యాయ్యో అదేంటండి మరీ ఘోరంగా తయారైనట్టుంది అండి మా పరిస్థితి
అసలు బాగాలేదు చాలా క్లిష్టంగా ఉన్నాయి ఇంకా అదే మొన్నె ఇంకా చికెన్ పచ్చడి అయన్నీ పట్టి పంపించా
ఆ పచ్చళ్ళు వచ్చా మీకు
ఆ చికెను ప్రాన్సు పడతాను బాగా
హ్మ్ ఎలా చేస్తారండి పచ్చడి
అక్కడ చికెన్ తెచ్చి షాప్ నుంచి ఆ దాని చిన్న చిన్న ముక్కలు కోస్తా
ఆ కోసి
కోసేసి ఉప్పు కారం పసుపు ఉప్పును పసుపు వేసి ఒక అరగంట నాన పెడతా
ఆ
అరగంట నాన పెట్టిన తర్వాత ఇంకా పొయ్యి మీద బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ ఎస్తా
హ్మ్ కాయలు మరిగిన తర్వాత ఈ ఈ ముక్కలు తీసి అందులో ఏసెస్తా మేము సన్ ఫ్లవర్ ఆయిలే వాడతాం కాకపోతే పచ్చళ్ళకి పప్పు నూనె వాడతాం ఇది వేరుశెనగ పప్పు నూనె
ఆహా అట్లానా
ఇక ఆ నూనే పచ్చళ్ళకి వాడతాం అది మరగనిచ్చి ఈ చికెన్ ముక్కలు అందులో ఏసేత్తం.
ఆహా అట్లనా ఓకె ఏసి వెంటనే చేయచ్చా అండి?
వేసిన తర్వాత అవి కొంచెం ఎ ఎర్రగా వేగాలి. అవి ఎర్రగా ఏగిన తర్వాత తీసేసి మసాలా నన్నీ పొడి చేసుకోవాలి. మ్ మసాలా దిన్సులన్ని పొడి చేసుకున్నాక, ఆ వేడ ఆయిల్లోని చికెన్ ముక్కలు వేగిన తర్వాత, మ్ ఇది మసాలా పొడి అందులో వేసేయాలి. మ్ ఈ మసాలా పొడులు అందులో ఏసేయాలి.
ఆ
మ్
ఏసి ఏం చెత్తారు?
ఏసేసాక ఉప్పు కారం కూడా కలిపి చల్లార పెట్టాలి. మ్ చల్లారిన తర్వాత, మ్
అవును ఇప్పుడు వెంటనే మనం పట్టాక తినేయచ్చ అండి.
ఆహా. తినకూడదుగా! బాగోదు. టేస్ట్ ఉండదు అప్పుటికప్పుడు తింటే.
ఇంకేంటండి ఉపయోగం
పదిహేను రో జుల తర్వాత తినాలి.
అబ్బో పచ్చళ్ళు పెట్టాక పదిహేను రోజులు ఆగాలంటే, మన వళ్ల కాదండి. కష్టంగా మనకి. అదే మనం మంచి ఆవకాయబట్టామంటే, మంచి ఆవకాయ బట్టామంటే అ అక్కడే వేడి వేడిగ నన్న ఏసుకొని తినేత్తం మనం.
నెయ్యేసుకొని
ఆ నెయ్యి కన్నా, వెన్నపూస వేసుకొని తింటే ఇంక్ ఇంకా బాంటదండి.
అవునవును. ఆ మనకి ఇప్పుడు అంత స్వచ్ఛమైన వెన్నపూస యాడ దొరుకుతుంది? మ్
అల్వా ఆస్టలోలింటి సబ్ సదన్ ఇంట్లో పెంచుకోవాలి ఇంక. ఎక్కడైనా ఒగటే.
మ్ యాడ పెంచుకుంటాం? వెన్నపూస కోసం ఆవుల్ ని పెంచుకుంటామా!
ఆ
హ హా
సో మనకి స్వచ్చమైన పాలు దొరికినట్టే.
ఆ అన్ని డైరీ ఫామ్ లు ఎక్కువైపోయినాయి కదా! అది
అవి గాని ఇంజక్షన్లే కదండి!
మ్
మ్
అన్ని ఇంజక్షన్ల మీదే.
ఆ
ఇంక ఏం చేస్తాం తప్పదు గా మరి! టీ కాఫీలు అలవాటు ఉన్నవాళ్లు మ్ అంతా కల్తీయే. మ్
చేసేద్ ఏం లేదు. కల్తీ చేసినా తినాల్సిం దే అవదు బతగలం. మా అండి
ఉమ్ మరింత
ఏంది అండి
మరి అంతే కదా తినకుండా అసలు మనం ఉండాలి కదా తినకుండా ఎలా ఉంటాం ఏది దొరికిన తినాల్సిందే కల్తీ పండించిన
గొడవ పంచాయి లేదు అయన్నీ తర్వాత అండి తినక తప్పదు మన
హ్మ్ సరే అండి ఉంటాను ఇంకా బాయ్ బాయ్
ఆ
హ్మ్